నమస్కారం మీ భోమ చేసి చెప్పాలండి మీ వాల్యుబుల్ టైంను మాకు కేటాయించినందుకు నమస్కారం అండి
నమస్కారం అండి
ఉ మనము కొన్ని విషయాల గురించి చర్చి చ్చుకుందాం ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఈ మధ్య ఫెస్టివల్ వస్తుంది కదండి ఉగాది
అవునండి అవునండి అవునువును దాని గురించి మనం కొద్న్ని మాట్లాడుకు కుందమా కొంచెం
అ
మీరు ఎలా జరుపుకుంటారండి ఈ ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ మీకు గుర్తుకు వచ్చే ఫెస్టివల్ అంటే మీకు గుర్తుకు వచ్చేది ఫస్ట్ ఏమిటండి
పిండి వంటలండి పిండి వంటలు పూజలు అందరు కలిసి చేసుకుంటాం ఐ కామాత్ యంగా
ఓ ఒకే నా ఆఆ వి నా పా నాఆ ఉద్దేశం ఏదంటే పండుగలు అంటే పండుగ అంటే ఫస్ట్ మన సాంప్రదాయం అనేది కనిపిస్తాదండి ఫస్ట్ గుర్తుకొస్తుంది నాకైతే ఇ సాంప్రదాయం అంటే పొద్దు నాలుగు నె లేచి తలస్నానం చేసి ఈ లంగా ఓని వేసుకొని పూజ చేసి
వేసుకుం వేసుకుంటారా అండి మిర్లంగా ఓని
ఆ అండి వేసుకుంటామండి లం గవరి
మ్
మ్ పండగలు అంటే ఆ రోజులండి మన అవ్వా తాతల కాలం రోజులు గుర్తుకొస్తాయండి పండగలు అంటే అలా జరుపుకోవాల పండుగల అంటే ఇప్పుడు పండుగలంటే ఏమి లేదండి ఆ రోజుల్లో ప్రజలు ఎంత ఆనందంగా కలిసి పూజలు చేసేవారండి అంతా మంచి అందరూ కూర్చొని కుటుంబం అంతా ఐక్యతగా కూర్చొని భోజనాల్ లు భోజనాలు తయారు చేసి బోజనాలు తిని మరియు కుటుంబ సభ్యులతో ఆటలు పాటలు సంబరాలు చేసుకుంట ఎంత అ ఇవదకరంగా గడిపే వారండి పండగల్ అంటే ఆ కాలం పండగలు గురించి మనం ఇప్పుడు మాట్లాడటం చానా వేస్ సండే నిజంగా అంటే గుర్తు తెచ్ పోనీ ఆనందపడ్డం తప్ప ఏం చేయలేం అండి ఇప్పుడు పండగలు ఎవరు పనుల్లో వారు బిజీ మొబైల్స్ బిజీ వర్క్ వర్ వర్ అనుకుంటా ఎవరు అసలు ఒకరు కోసం ఒకరు కేటాయించ్కోలేకపోత ఉన్నారు మీరు కుడ అంతేనా అండి పండగల్ అంటే ఇంటికి ఒస్తారా లేకప్ పోతే మీ వర్క్స్ లో మీరు బిజీగా ఉంటారా అండి
లేదండి ప్రతి పండక్కి నేన్ ఇంటికి ఎళ్తాను
ఒకే ఎయ్ మీరు ఫ్యామిలీతోస్ పెన్జెస్
ఆ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానండి మీరు చేస్తారా అండి
ఆ నేన్ కుడ బా చేస్తానండి
ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఎలా జరుపుకుంటారు
ఉగాది బాగా అమ్మమోల్ ఇంటికెళ్లి బాగా ఉమ్ ఈ పాంద్యాల్ పెడతారండి బాగా ఎలాగంటే ఎద్దుల్ పం ఎద్దల్ పోటీలు పెడతా ఉంటారు.
ఉం ఉ
ఆ అమ్మమ్మ బాగా పిండి వంటల్ చేస్తాది బాగా ఆడుకోన్ ఉమ్ ఉగాది పచ్ ఛడ్డింగ్ బాగా తింటాము బాగా హుమ్ భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పండుగలు గురించి చెప్ ఉగాది పచ్చడండీ దాన్ని మర్చిపోతే ఎలాగ మీరు
ఉగాది తెలుగు వారికి మొదటీ సంవత్సరం స్టార్ట్ అయితుంది కదండి సం నూతన సంవత్సరం స్టార్ట్ అయితుంది అని ఉగాది జరుపుకుంటామం నండి ఆ రోజు మామిడి తోరణాలు
రైతులకు బాగా మంచి పండగ అండి అది.
రైతుల్కే కాదండి ప్రతి తెలుగు వారికి మంచి పండుగ ఆ మామిడితోరనాలు కడతారు, ఉగాది పచ్చళ్ళకి ఏమేమి యాడ్ చేస్త ఇద్దాము అండి.
తెలుసండి కొన్ని తెలుసు కొన్ని తెలిదు చెప్తారా కొన్ని
మనం ఎలా జరుపుకుంటాం ఉమ్ ఎలా చేసుకుంటాం అంటే ఉప్పు
ఒకే మామిడికాయ ఉప్పు మ్ ఒక
తీపి ఇలా షడ్రుచులండి షడ్రుచులు యాడ్ చేస్తామండి ఒక్కొక్క ఆహ రుచికి ఒక్కొక్క ఇప్పుడు ఆ సంతోషానికి తీపీ తీపికి గుర్తుగ
ఆ కారంకి గుర్తుగా అలాగా ఒక్కొ ఎమోషన్ తగ్గట్టుగా ఒక్కొటి డిష్ ఒక్కొటి ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారాండి. కే అండి ఓకే అండి ఉ నాకు కొన్ని మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పండుగలు పేర్లు చెప్పగలుగుతారా అండి నాకు
సంక్రాంతి
ఓకే అండి అంటే సంక్రాంతి దేనికి ప్రత్యేకం కదండి
మన ఇంటికి ధాన్యాలన్నీ వచ్ వచ్చుంటాయి కదండి
ఒకే అండి
సంక్ సూర్యుడు మకర సంక్రాంతి మకరంలో ఉదయిస్తాడండి ఆ రోజు
ఆ పండగ రైతుల పండగ అని కూడా పిలుస్తారు కదండి
ఆ అవునండి. దాని తర్వాత
హ్మ్
శివరాత్రి జరుపుకుంటాము ఉగాది ఉగాది తర్వాత శ్రీరామనవమి శ్రీరామనవమి అయిపోయినాక మనకి పండగ ఏమ్ లేవు
దసరా దసరా వస్తదండి దసరావస్తాది దీపావళి దసరా క్రిస్ క్రిస్మస్ అంటే మంది కాదులేండి ఓ దీపావళ దసరా
దీపావళి దసరా వినాయక చవితండి ఇండియాలో భారత్ భారతదేశంలో బాగా జరుపుకునేదింటే వినాయక్ చవితండి
కు కులమతాలన్నీ జరుపుకుంటే ఏకైక ఫెస్టివల్ వినాయక చవితి
దీది దస్ దస్ దసరా కూడా చాలా బాగా జరుపుకుంటారండి ఇక్కడే కాదు నా నార్త్ సైడు వెస్ట్ సైడు ఈస్ట్ సైడ్ సైడ్ ప్రతి చోట దసరా బాగా జరుపుకుంటారండి
అవునూ అవును దసరా అంటే చెడుపై మంచి గెలిచేది అని పెద్దలు అంటా ఉంటారు కదా అవును అవును మీరు దీపవళి కూడా బాగా ఆ హోల్ భారతదేశం అంతా జరుపుకుంటాదండి దీపావళి కూడా ఎందుకంటే అది అవును చిన్న పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే బానాసంచా టపాకులు కాలుస్తా పిండివన్ బట్టలు దీపాలు వెలిగిస్తూ అలావాచేసి ఉంటాండరు మీరు పండుగలు కుటుంబాలతోనే కదా బాగా జరుపుకుండేది యా అండి టెంపుల్స్కి వెళ్తారాండి ఫెస్టివల్స్ నేను కూడా అంతే అండి ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్ క వెళ్తారా అండి టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారా ఓకే ఓకే అండి ఓకే ఆ వెళ్తా ఉంటా ఉంటామండి మీ ఇంట్లో పండుగలు వస్త అతే మీ ఇంట్లో ప్రత్యేక వంటకాలు ఏం తయారు చేస్తారండి మీరు బాగా
మా ఇంట్లో ప్రత్యేకమైన వంటకాలంటే పోోలిగా
ఓే ఓకే మీరు పండగ పూట ఇప్పుడు నాన్ వెజ్ చేైరా అండీ
అది ఏ రోజు చేస్తారండి పావర్ పవర్ణమి అని ఉంటుది చూడండి
పారనం ఓకే అండి పారనం
అంటే పండగ అయిపోయిన నెక్స్ట్ రోజ అండి
ఓకే అండి
పండగ రోజు చేయమండి గోళగా చిట్ ప్రాణం ఇలా చేసుకు
ఓన్లీ స్వీట్ అంత తీపి పదార్థాలు ఒక్కట చేస్తా ఉంటాంటారు మీరు ఓకే అండి ఎండీ కొత్త బట్టలు ధరించడం కొత్త వంటకాలు తయారు చేయడం నా మైన ఫెస్టివల్ సంక్రాంతి అండి బావలు మరదళ్ళు కోడిపంద్యాలు
హ్మ్మ్
మరి ఆ ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్ పాటలు పాటలు అన్నిీ బాగుంటాయి పతంగలు ఎగిరేయడము బాగు పిండి వంటకాలు మూడు రోజులు పడుగ ఉంటుంది కదా ఒక రోజు తీపి ఒక రోజు చికెన్ మటన్ అలా తినచ్చు కదండి అలాగ అందుకనే నాకు సంక్రాంతి అంటే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట అండి
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటండి
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఫస్ట్ బావ వరదలు
కోడిపందాలు భోగిపళ్ళు అనపకాయలు
భోగిపళ్ళు స్పెషలీ మే ప్రత్యేకంగా చిన్న పిల్లలకి అవునండి మర్చిపోయా అవునండి పత భోగి పంలు మెయిన్ చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం వల్ల వాళ్ళకు ఆయు ఆరోగ్య గ్యాలతో సిద్ధిస్తా ఉంటారు అని అంటారు పెద్దలు
ఆ
మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం అండి
నాకు దీపావళి వినాయక చవితి అండి
ఎలా చేసుకుంటారు వినాయక
మా ఊర్లో వినాయక చవితి వినాయక ప్రతి పెట్టి ఐదు రోజులు జరుపుకూన్ కావండి చాలా బాగా జరుపుకుంటాం
ఓకే అండి మ్మ్ హ్మ్ ఏ అట్లయితే నేన్ ఈ ఊర్లో చాలా ఫేమస్ వినాయక చవితి అన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్దళ్ల వరకు అవునా అండి అంటే నేను చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వినాయకచవితి అంటే ఎవరు ఇష్టపడరండి వినయకుడు ముందరా డాన్స్ వేయట్ నైట్ టైమ్స్ అంతా మేల్కొని డ్యాన్స్లు వేసి ఆటలు పాటలు పాడుకుంటా చిందులు వేస్ కుంట హ్యాపీగా జాలీగా ఉండట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి వినాయక చవితి అంటే ఈ
కొంతమందికి ఎవరో రోజులు ఉండదండి దీపావళి అంటే దీ దపాల వెలుగులో నాకు చాలా ఇష్టం అండి క్రాకర్స్ కాల్చడం అలా అండి
అవునండి మీరు బాగా కలుస్తారండి దీప్ వాలు క్రాకర్సు టపాకులు
కాలుస్తానండి
ఏ భయం కాద అండి మీకు టపాసులు కాల్చేటప్పుడు అవి వచ్చి నిందపడతాయి అలాగానీ బాాలేద బాగా జరుపుకుంటారు కొత్తబట్టలు పూజ్ లు నోములు ఇలా చేస్తా బాగుంటారండి
ఆ ఉంటదండి నోములు లేవండి మాకి మీకున్నాయా అండి ఏక్
మాకు కూడా లేవండి అంటే ఆ ట్రెడిషన్ కదండి అది ఒక బాట్ కదా దాంట్లోన జస్ట్ అలా అడుగుతా ఉన్న నో్పులు ఆ కొంతమంది చేస్తూ ఉంటాంటట్లండి మా సైడ్ కూడా చేస్తా మనకు దీపావలంటేనే ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం అరిసే అరిసే బాగా ఫేమస్ అండి ఓకే అండి మీ నుంచి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నందుకు ధన్యవాదములండి
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి మీ వాల్ వాల్యుబుల్ టైమ్ మాకు కేటాయించినందుకు ధన్యవాద దములు నమస్కారమండి